హలో బాగున్నారాండి
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మేము నిన్ననే వేములవాడ పోయచ్చామండి ఇగ అన్నీ చదురుకుంటున్నాం
అవును ఎలా జరిగిందండి మీ ప్రయాణం
చాలా బాగా జరిగిందండి అండ్ మళ్ళీ దర్శనం కూడా చాలా బాగా జరిగింది
అవునా ఏం చేశారండి అక్కడ మొత్తం
ఏం చేసామండి మేము ఆదివారం పోయినామండి ఆదివారం పోయి సోమవారం ఉండి మళ్ళ నిన్న నైట్ మంచిగా తినేసి వచ్చామండి ఒక్కొక్క రోజు ఏమి చేసినామో నేను చెప్తా మీరు వినండి హలో
ఆ అవునండి అవునా అంటున్నా
ఉమ్మ్ మేము ఆదివారం రోజు ఐదింటికట్లా ఇక్కడ స్టార్ట్ అయినమండి ఆ తర్వాత మళ్ళీగా అక్కడికి పోయేసరి కి మాకు ఎంతయిందంటే పదిన్నర పదకొండు అయిందండి
అవునా మొత్తం ఎన్ని గంటలు పట్టిందండి సమయం
నాలుగైదు గంటలు పట్టచ్చండి నాలుగైదు గంటలు కూడా పూర్తిగా ఏం పట్టలేదు
అవునా
ఉమ్మ్ అవు నండి ఇగ పోయిన తర్వాత ఇగ డైరెక్ట్ పోయిన రోజు అంటే ఇక పడుకుంటాం కదండి అప్పటికి నిద్ర వచ్చే స్తాది కదా మనకి ఇగ పోయిన రోజు కొద్దిసేపు ముచ్చట్లు పెట్టుకొని ఇగ పడుకున్నామండి
ఇట్లా ఏమన్నా తీసుకొచ్చుకున్నారా అండి
తెచ్చినామండి మీకు కావాలా
ఏం అంటే మీరు ఇస్తే ఎందుకు తీసుకోమండి
అంట్ నిజంగానే చేస్తామండి తెచ్చినా నేను గూడా నేనూ ఐదు లడ్డూలు తెచ్చానండి ప్రసాదం అంటే పేలలు తెేలేదండి మరి లడ్డు తెచ్చా అండి
ఏదో ఒక్కటి అండి పార్సెల్ చేయండి
ఇస్తా అండి మీరు ఎప్పుడు పోతున్నారండి మీరు ఎప్పుడు పోతారండి మీ కాలేజ్ కి అట్లా అంటే హైదరాబాద్ కి పోదాం అనుకుంటున్నా తారా అండి మధ్యలో
లేదండి పోము ఇప్పుడైతే మీరు రావచ్చు కదండి ఇటు సైడు
వస్తామండి మేం గూడా మీ మీ ఇంటికి వస్తాం
ఉమ్ రండి మా ఇంటికి మే కూడా మీ ఇంటికి వస్తాం మళ్ళీ
ఊ సరే అండి మీరు వచ్చేదాకా నిన్ను దాపెడతారండి దాన్ని
ఆ దాషి పెట్టండి చా నాకు ఇష్టంమండి చా ప్రసాదాలంటే లడ్డూలంటే అయిన్ ఆ మొన్ననే మా తమ్ముడు వాళ్ళు తిరుపతి పోయొచ్చారండి లడ్డూ‌ప్రసాదం పెట్టారండి సూ పర్ ఉందండి అస్
తిరుపతి ఫేమస్ కదండి మళ్ళా అది
అవునండి లడ్డూ బావుంటాదండి అసలు లడ్డూ ఇచ్చిండు మాకు మే మేం తిన్నాం అనమాట అ
మాకేమైన్నా ఉంచిర్రా అండి మరి మీరే తిన్నారా మొత్తం
మాగబెట్టింది గిత్తతానా గి
అంటే దేవుని ప్రసాదం కదా అండి కొంచమే తీసుకోవాలండి అంతంత తినొద్దండి అంటే అందరికొచ్చే టట్టు చూసుకోవాలి
అంటే మా ఇంట్లకే సరిపోయింది అది పెటైటింది గిట్ట తన శెయ్యొ అరశెయ్ మందం కూడా కాదండి అది
దేవుని ప్రసాదాన్ని ఏదో యుద్ధంలో తినకూడదండి
అంతే అంటరా అండి
నిజమండి కాకపోతే నేనే నిన్న తిచ్చి మా అక్క నేను కలిసి ఒక లడ్డూడగొట్టామండి
మీరు కూడా సేమ్ అండి దేవుని ప్రసాదాన్ని యుద్ధంలా తినకూడదండి కొంచెం కొంచెం తినండి
కొంచెం కొంచెమే తింటానామండి కానీ ఊకే తింటానాం అనమాట
కొంచెం ఒక్కసారి తింటే సరిపోతుదండి ఊకే ఎందుకు తినాలండి దేవుని ప్రసాదం అందరికీ పంచాలండి
ఆ అందరికీ పంచాలండి పంచాలి గానీ ఇగ ఈ రో కుదరలే అండి రేపు బంచుతారేమో మా అక్క వాళ్ళు ఉమ్ మా ఇంటి పోయినాంక అంటే ఫ్రెం స్ కిద్దామని అనుకుంటున్నా
అవునా అండి మీ దగ్గర నుంచి నాయిస్ వస్తుందండి
అవునా ఏం సౌండ్ అండి చి చిన్నపిల్లలయా అండి
ఏమో అండి అర్థం కావట్లేదు శబ్దాలొస్
ఇప్పుడు ఓకేనా
లేదండి
ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఓకే అండి
మా ఇంట్లో కోడి పిల్లలు ఉంటాయండి చిన్న పిల్లలు అయి అరుస్
అవునా కోడి పిల్లలు చిన్నపిల్లలు అయినాయా అండి
ఆ అయనయి అండి
చాలా ఇష్టం అండి ముట్టుకోవడం అంటే చాలా భయం కాకపోతే చూడనీకి బావుంటదండి నాకైతే
ముట్టుకోవడం అంటే భయమ
ఏమో అండి వల్ తల్లి వచ్చి పొడిసేదేమో అని భయమవుతదండి అదే అండి భయం అవుతదండి ముట్టుకోలేనండి నేను కాకపోతే మంచి క్యూట్ క్యూట్ ఉంటాయి కదండి అవి
అవునండి చాల బాగుంటాయ్
అవునండి నాకు చాల ఇష్టం అండి
ఏం చేస్తాలండి మరి ఇంక మీరు
ఏం లేదండి కళినే ఆ నేను కొన్ని వీడియోస్ చూసుకున్నాను యూట్యూబ్ లో అవునండి
నేను కూడా చూడలి ఏమంటుంది
ఏమనట్లేదు మాట్లాడుకున్నము అండి కొద్దింసేపు చికెన్ పచ్చడి తేవాలటండి ఆమెకి
తీసుకుపోతర అండి మీరు
చికెన్ పచ్చడి ఏమో అండే మా అమ్మ మా అమ్మని బట్టి ఇంగ
అంతే అండి కావలసిన కావలసిన వాళ్ళకి తీసుకపోతరండి అందరికి మీరు
లేదండి అట్లే ఏం లేదు మా అమ్మ మూడుని బట్టి మా మమ్మీ ఇట్ల కాసేపు కొన్ని మూడ్లు ఉంటే నేను అడగలేనండి నేను చే
మంచి మూడ్ లో ఉన్నప్పుడే అడగండి మీరు మరి
ఏం చేయలో మా మమ్మీ పంపిస్తే పంపిస్తా అని అన్నది మా మమ్మీ ఇగ
అవునా
అవునండి
మంచిది
మీరు కొంచెం గట్టిగ మాట్లాడర
ఇనబడట్లేదా మీకు
ఆహా కొంచెం స్లో వినిపి
అంటే అట్లనే కాదండి మా ఇంటి పక్కల పుట్టు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెద్దవాళ్ళ కనపడితే అంటే కొంచెం ఎలా అనుకుంటారు అని నిమ్మలంగా మాట్లాడుతున్న
నిమ్మలగానే మాట్లాడుతున్నారు కాని పోతుండే పోతుండే మరీ గీత్త తడిపోయిందండి అసలు ఇనిపితలేదండి
అవునండి ఇక చాల గట్టిగా మాట్లాడ ఇది ఒకకే కదండి ఇంత మెయింటైన్ చేస్తే సరి
అసలు వినిపిం వినిపించలేదండి పక్కనే సౌండ్లు వినిపిస్తాన్నాయి గిన్నెలు పడే సౌండ్లు వినిపిస్తాన్నా గానీ మీ వాయిస్
తింటున్నారు
చిన్న పిల్లల అవునా అండి గోళగోళ చేస్తున్నారు కదా అండి మొత్తం చిన్నపిల్లలు
అవునండి అంటే వాళ్ళు విన్నారు కద అందుకనేసి
మీరు కొంచెం గట్టిగ మాట్లాడలని కోరుకుంటున్నాను నేను
లేదా
ఆ బెటర్ అని ఆ వినిపిస్తుంది అండి
అంటే బయట వర్షం పడుతుందండి మళ్ళీ బయటికి వెళ్ళి మాట్లాడదామంటే
వర్షం వస్తుందా అండి అటు సైడు
అవునండి నిజంగా ఎంతసేపు దాగ పడ్డది ఇప్పుడు కూడ చిన్న చిన్న చినుకులు పడుతనే ఏ ఉన్నాయి ఇంక
నోయ్ మా సైడ్ ఇట్ల కూల్ అయిందండి వెదర్ అంటే చల్లగా అయింది వెదర్ అప్పుడు రెండింటికి మూడింటికి కి మళ్ళీప్పుడు కొద్సేపు ఎండ్ నాలుగింటికట్ల ఎండొచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూల్ అయిపోయింది ఎందుకంటే ఇగ సాయంత్రం అయిపోయింది గాబట్టి ఇగ కూల్ అయిపోయింది
ఓ ఇప్పుడుదాక వర్ష్ ర్షం పడింది ఇప్పుడేమో మళ్ళీ కొంచెం ఓ మా దగ్గర చాలా వర్షం ర్షం బడుతాందండి
కొంచెం గట్టిగ మాట్లాడొచ్చు కదా అండి
అయ్యయ్యో ఈ ఏం చెయ్ అంటే బయట కోడి పిల్లలు అందున్ ఇంక ఇనపడట్లేద నాదిప్
ఆ వినిపిస్తు వినిపిస్తుందండిప్పుడు
ఆ చిన్నపిల్లల వాయిస్ ఏమన్న వత్తాంద చి కొడిపిల్లల వాయిసు
ఆ కోడి పిల్లల వాయిస్ వస్తుంది గనీ మీ వాయిస్ తక్కువ వస్తుందండి
అవునా
అవునండి
ఇంకా ఏం చేస్తాళ్ళండి మీరు
ఇ ఆ వినిపిస్తుందండి ఏం లేదండి మా మా ఇంట్లో గూడ కొన్ని కోడి పిల్లలు మా మమ్మీ ఇట్లా పొదిగేసిందండి కోడిని కాక కపోతే అయి కోడి పిల్లలు కావట్లేవండి ఆ కానీ కోడి పిల్లలు కావట్లేవండి ఏ ఎప్పుడో క్క నెల అయితుందండి కనీ కోడి పిల్లలు కావట్లేవండి
ఆ ఇగ నేలయితే అయి పాషిపోయినట్టే అండి మ్యాగ్
అదే ఆళ్ కొన్ని కొన్ని కొన్ని కొన్ని పిళ్లి తిన్నదండి ఇగ మూడు మిగుల్తె ఆ మూడు గూడ గాట్లే ఇంగ
అయ్యయ్యో మూడే మిగిల్నయా అండి మరీ ఘోరంగా
అవునండి ఆ మూడు గూడ బయటికేయండిగ కోడిగా ఇది సింగిల్ ఆ మీకో విష్ యం జెప్పాలండి మా కోళ్లను గమ్మే బోన్ ఉంటదండి ఆ బోన్ లో నిన్న అం ఒకా కోడి పిల్ల మిస్సయ్యి కింద పడుకుంది బోన్ కింద పడుకుంది మా మమ్మీ చూడకుం కుండా అట్లనే డోర్ పెట్టిందండి తలుపు పెట్టేసరికి పిల్లి మా పిల్లి వచ్చింది ఆ కోడి పిల్లని లటుక్కున అందుకొని బోయి ఇంటి పైనకెళ్ళిందండి ఇంటి పైనకెల్లి తినేసి ఆ సైడ్ కాల్వల పడేసిందండి పా
బా
బాదైన్దండి అసలు
క్కాడ ఒక్కటే అండి మా కాడ తెలుసా ఒక్క నేను వెళ్ళిన తెల్లారి అన్నట్ మా ఇంటికి వెళ్ళిన తెల్లారే నాలుగు కో నాలుగు కోడిపిల్లల్ని ఒక్కటే రోజు తిన్నదండి కుక్కలు కాకపోతే
అవునా
అవును అంటే ఎట్లా తెలుసా మళ్ళ ఆరు కుక్కలేమో ఉన్నయండి మా వాడయి అంటే ఐ మెయిన్ ఆ ఆరు కుక్కలు కొడిపిల్లలను మధ్యలేసి మంచిగ ఆటొక్కటి ఇటోక్కటి ఇట్ల ఒత్తయండి
ఇటుదటు ఎవ్వరులేరా అండి మరప్పుడు
అయి ఇంటెనకున్నప్పుడు వాటిని టైం చూసుకొని పడుతున్నయి మంచిగా
అవునావునా మీరే ఒక కుక్కను పెంచుకోండి కుక్క ఉంటే చాలా మంచిదండి
కుక్కలు అంటే మా అరుస్తుంది గని కు క్క మా వాడ కుక్కల దంట మంచిగ లేదండి ఇప్ మా కుక్క ఒచ్చినా కూడా ఆరు కుక్కలు జేబట్టి అది గూడ అట్నే తయారయితున్ మ వడకి
అవునా అండి
ఊ మంచిది కాదండి ఇక అట్లా ఇక పెంచితే అంటే మనం ఉంటుంది కద ఇ కద ఏం చెస్తాలండి ఇంకా
నేను ఏం చెయ్యట్లేనండి
మీకు ఉందా కుక్క
మాకు మా అన్న అంటే మా పెద్ద నాన్న వాళ్ళది కుక్క ఇ మే కూడా మాకు కూడా వస్తాంది అందుక పక్కపక్క ఉంటాడండి నాకు వాళ్లకు సెక్యూరిటీ లెకు ఉంటుంద అండి ఎవరు వచ్చినా బాబో అంటది నేను ఎప్పుడైనా ఇంటి కాస్ట్ల నుంచి వచ్చినా అంటే నేను కాలేజ్ నుంచి అన్నా కళాశాల నుంచి అన్నా వచ్చింది అనుకో నా దగ్గర ఊరిక వస్తుందండి బండి మీద ఉండంగానే ఊరిక వస్తుంది మంచిగా
అవును నేను ఇంకా నిను చూసేత నిను చూసే ఓరుతుంది అనుకున్నాండి
లేదండి నా దగ్గర కూర్కొచ్చి కొసేప పట్లు నా దగ్గర ఉన్నాక మళ్ళీ పోతుందండి కానీ అప్పుడు అది దగ్గర కొంచెం నాకుదమ్మని వతే నాకు భయం అవుతుంది అనీ దూరం దూరం ఉంటే ఓకే ఓకే మ్యాక్స్ మ్యాక్స్ అండండి దాని పేరు మాక్స్ అండి
అవునా
అవునండి అన్నం తిన్నరా అండి
మేము తిన్నామండి విత్ మటన్ తోటి మటన్ అండి
ఆ
మటన్
మటన్ అండి బాగున్న ఫేవరెట్ అండి
నిన్న మా అక్కలు కోస సరే అండి ఎక్కడ ఏములవాడ దగ్గర ఉమ్ అవునండి
అవునా అండి
అన్నం తింటారా అండి రండి మరి మొత్తం తిందరు
ఆ వచ్చినప్పుడు తింటానును లేకపోతే పాసర్ చేయండి
అది పార్సల్ చేయొద్దండి మనం ఇక్కడనే తినాలి
సరే అండి మరి
సరే అండి